అసలక్ మెనీలు
హలో నమస్కారం అండి నమస్కార అండి
ఏం చేస్తున్నరండి?
ఏం లేదండి క్రికెట్ వస్తుందంటే
ఒకే అది కాదండి మీ స్నేహితుడి గారు ఏం ఏం చేస్తున్నరండి? మిసేపు పడుకుని మళ్ళా పడుకోవాల అంటున్నాడు కదండి ఏమి తనకి ఒళ్లు బాలేేదా?
లేదండి ప్రేమికులు సినిమా చూస్తున్నానండి.
ఏ సినిమా మీరు చెవిలో ఉండే పరికరాలు తీసి మాముూలుగా ఫోన్ లో పెట్టుకొని మాట్లాడతారా
లేదండి చెవులో ఏం పెట్టుకోలేదండి ఇదే ఫోనీతోనే మాటాడుతున్నానండి.
ఆహా మాతో నిద్రోస్తుంది అని చెప్పారండి
లేదండి సినిమా చూస్తున్నాడండి
హలో నాలుగు బీకండి ఇడి
హ్మ్మ్ పీగుతానండి
హ్మ్మ్ ఈ రోజు అతను నా కాల్స్ మాట్లాడేంత వరకు పడుకోనివ్వడు తనని పడుకోనివ్వనండి నేను పైకొచ్చచ్చా అప్పుడు నుంచి ఇంతవరకు మాట్లాడ అతనే ఉన్నారన్డి మీ అక్క గారు మీ అక్క వాళ్లక్కతో
ఏమండీ అంత అంత ఇంపార్టెంట్ కాల్సా అంత
ఆ ఇంపార్టెంటే అండి
ఊహు
ఊ బట్ ఏదో సర్లే దోమలు కొడతా ఉంటే కూడా తెలిట్లేదండి వాళ్ళకి
అవునానండి
అంతా లీలమైపోయినారు
అవునండి ఏమో అండి మా ప్రియురాలు కూడా మెసేజ్ చేసినా రిప్లై ఇయడం లేదు ఫోన్ చేసిన చేయడం లేదండి
వదిలేసారండి కొంపదీసి
లేదండి అలా ఏం లేదండి నేను కాల్ చేయ నేను ఫోన్ చేశాను వాళ్ళు రీ అయిపోయి రీఛార్జ్ అయిపోయిందని చెప్పారండి
ఆ
అందుకోసం మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్న వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదండి
వాట్సాప్ లో చేయవచ్చు కదండి
లేదని రీఛార్జ్ అయిపోయిందని చెప్పాను కదండి
మీ ప్రియురాలి పక్కన వాళ్ళ స్నేహి తురాలు ఉంటారు కదండి వారికి చేయొచ్చు కదా
లేదండి వాళ్ళది
ఆ
రాత్రి షిఫ్ట్ అని వెళ్ళిపోయారండి
అవునా ఇక్కడోక బండికి డిక్ కి ఓపెన్ అయ్యిందండి
కూర్చుండి వెళ్ళి
ఆ మొత్తం ఓపెన్ అయిందండి అది కి అది వస్తువులు పెట్టుకునే దానికుంటుంది కదా అది ఓ
ఆ అదేనండి మీరు కూర్చొని ఆ వాహనంని తోలుకొని వెళ్లమని చెప్పానండి అక్కగారికి.
హ్మ్ డిక్కీ ఒకటె అండి బండి మొత్తం నానలేదు
అవునా అండి
హ్మ్ కిందకి రావచ్చు కదండి పైన ఏం చేస్తున్నారండి మీరు
లేదండి బయట చలి చలిగా ఉందండి
మీ మీ ప్రియురాలు వచ్చిన సో చలిగా ఉంటుందండి అంతా వేడే గదా నిజం చెప్పండి మీరు రూమ్ తీసిస్తాన్ అనడానికి ఉద్దేశం వేరే కదండి
లేదు లేదండి అలా ఉద్దేశం ఏం లేదు చాల్ రోజులయింది కదా మాట్ టడి అందుకోసం అండి కొన్ని సెపయినా వాళ్ళ తో సమయం గడపాలని
ఇప్పుడు వారు మిమ్మల్ని వదిలేసానని చెప్తి మీ ఉధ్య మీ ఆలోచన ఏందండి తదుపరి
ఏమీ లేదండి ఇంగకొన్ని చూసుకోవడమేనండి
సిగ్గులేదా అండి మీకు బా కొంచెం కూడా బాధపడరా
ఉంటదండి బాధ ఉంటది ఆ బాధ పడుతూనే ఉంట్ టేల్ జీవితం ముందుకు పోదు కదండి
అవునా అండి
ఎప్పుడుందో అప్పుడు ఇయి అయిపోతున్నానండి మనము రేపట్ రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికిీ తెలియదు కదన్
మీకేమండి అల్టైర్ లైన్ లో మీకు వారు ఉన్నారు కదా మార్తాల్లిలో ఉండే వాళ్ళు
ఉన్నారండి మార్తాల్లిలో ఉన్నారు పర్మనెంట్ ఏం కాదండి వాళ్ళు కూడా ట
అట్టా అట్టా పోతా ఉంటదండి
అవునండి
పాపమండి వారిని ఏమి చెయకండి
లేదండి అవండి
హ ముందే అన్నీ అయిపోయ్ అన్నీ ముందే అయిపోయాయ్ అంటారా
ఆ మాట్ నిజమేనండి హ్మ్ అయినా కూడా ఇప్ ఇప్పుడు అలాంటి ఉద్దేశం ఏమ్ లేదండి
ఆ పురాణాల ప్రకారం అలాన్టి అలా చేసినచో మరి పాపం పాతకం అండి
ఏమి లేదండి అలా నేను ఏమి చేయను
దేవుడికి దగ్గర ఉండవాళ్ళు కదండి వామిస్ అనే వాళ్ళు కదాం వాళ్ హ్మ్
వాళ్ దగ్గర ఎళ్ళాలనే భయం వెస్తుందండి
అండి మీకు ఉద్యోగం వచ్చినచ్చో మాకు ఒక ఉద్యోగం చూడండి ఇక్కడ ఉద్యోగాల పైన అన్ని నడుస్తున్నాయండి
ఎక్కడండి నాకు ఉద్యోగం న్నా నాకు కూడా దొరకడం లేదండి అది కూడా అన్నగారిని అలిగాను అండి
మాకు అడగొచ్చు కదండి మాకుబులు మాకు అడగచ్చు మీఆహా మీ అన్నగారిని అడగమనలేదండి మీరు వచ్చినో మీరు మా మాకు చూసేదరండీ
ఖచ్చితంగా అండి మీకెందుకు చూడానండి
మీ పైన మాకు సందేహమే అండి ఇంకా మీరు చూడాలని మాకు గట్టి నమ్మకం అండి
అలా ఏమీ లేదండి ఎందుకు చూడనండి మీకన్నా ఎక్కువ ఏది కాదు కదండి
ఊ
ఏమండి మీరు అర్ధగంటలో తిన్నామని చెప్పారు ఇంగా అర్ధగంట అవ్వలేదా
అవలేదు కదండి
అదేనండి తిందాం అనుకున్నాను మీరు అర్ధగంట వే అర్ధగంట వేచి చూడమంటే వేచి చూస్తున్నానండి
అంటే ఆహ ఆహారం బాగుండదా అండి
తిని చూసానండి ఒకటి ఆహారం బ్రహ్మాండంగా ఉందండి
అయినా చో మీరు వచ్చేదరు అంటే మనం తిని వెళ్ళేదేము
తిందామండి ఇంగో పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో తిందామండి
ఆ సరే అండి ఎల్లప్పుడూ సదా మీ సేవలో అండి
అలా ఏమి అలా అనకండి మీరే అలా అంటే ఎలా అండి
మేము మంచిగానే చెప్పామండి మీరు ఎప్పుడుంటే అప్పుడు తిందామని
అలా అని నేను చెప్తున్నాను
మీరు కిందకి వచ్చిన చో మేము షటిల్ ఆడుకోవచ్చండి గాలి ఏమి లేదండి
వస్తున్నానండి పది పది నిమిషాల్లో వచ్చేస్తున్నానండి
ఏమండి ఏమన్నా బెట్టింగ్ గిట్టింగ్ వేసారా మళ్ళీ
లేదండి అలాంటి ఉద్దేశం ఇప్పట్లో లేదండి రేపటి నుంచి చూద్దామండి
మీరు మ్యాచ్ చూసిన చో మాకు అదే ఉద్దేశం కలుగు
లేదు లే లేదు లేదు లేదండి అ అది ఉంది కదండి డబ్బులు మనం తీసుకున్నది అది కట్టాలనే ఉద్దేశం తప్ ఏ ఉద్దేశం లేదండి
అవునండి మీరు అందుకే మీ ఫోను తెచ్చుకున్నట్టు మాకు అనుమానం అండి
దానికోసమే తెచ్చుకున్నానండి అది కట్టాలి కదండి పీజీ రెంటు అవన్నీ
మీ ఇంట్లో వారు ఏమీ ఇయ్యలేదా అండి ఖర్చులకి
ఇచ్చారండి వెయ్యి రూపాయలు
రూపాయలు అండి
వెయ్యి రూపాయల్లో వెయ్యి రూపాయలు కూడా నేను తినకుండా మా ప్రియురాలికి ఇచ్చేసానండి మా దగ్గర ఏమీ లేదండి
మీ ప్రియురాలికి మీకు అప్పులు అన్నీ తీరిపోయాయి కదండీ
అన్నీ అయిపోయాయండి అయినా కూడా మా సరిగ్గా మాటం లేదండి
ఉమ్ మీరోహో మెసేజ్ అయినా పెట్ మీకు కాల్ ఎలా చేశారండి బ్యాలెన్స్ అయిపోతే
నేనే చేశానండి
అప్పుడు కాదండి మనం తింటున్నప్పుడు మీకు కాల్ చేశారు కదా
అదేనండి అప్పుటికి ఉన్ని
ఊ
వన్ ఒక్క గంటలో అయిపోతుందని చెప్పారండి
చెప్పారా అండి అలాంటప్పుడు మీరు ఆ వెయ్యి రూపాయలు వేసే దాని బదులు బ్యాలెన్స్ వెయొచ్చు కదండి
లేదండి ఫ్ కాలేజ్ ఫీజ్కి తక్కువ అవుతుందంటా అందుకోసం అండి అందుకోసమే వేసానండి వాళ్ళు కాలే కాలేజోల్లు
డౌన్లోడ్ చేసి వారికి రీఛార్జ్ చేయవలసిందిగా కోర్తున్నాం
అవునా అండి?
దానిలో వెయ్యి రూపాయల దాకా మీకు వస్తుందండి ఏదన్నా ఆర్డర్ పెట్కునేకి లేజి పే అండి మీరు ఇది చెప్పిన ఇది మేము చెప్పినట్టు మీ స్నేహితులుకి చెప్పకండి
ఊమ్ తెలుసండి నాకు లేజీపీలో వస్తుందని చెప్పి చూశానండి నా దగ్గర ఉంది
రీఛార్జ్ చేసుకోవచ్చండి మీకు మీ చెప్పిన దానికి మాకు మీరు రీఛార్జ్ చేయాలండి కమిషన్ అంటాం మా భాషలో
సరేనండి మీకన్నా ఎక్కువ అండి మ్ మూడు వందల్
మూడు వందలా ఎంతైనా పర్లేదండ్
అదేనండి మీరు వచ్చినచో ఏమైనా తిందామండి బయటికి వెళ్ళినా ఒక వంద రూపాయలు మా అమ్మ ఏ మామ్మగారు వే సారండి నాన్న వన్ హండ్రెడ్ వంద రూపాయలు వేసారండి
పట్లేదన్ ఊ
అండి సరిగ్గా వినిపడడం లేదండి
నైటేమిన్నా ఆ వంద రూపాలకి ఏమి తిందామండి?
ఏమైనా తిందామండి బయటికి వెళ్ళి
ఉమ్ సరే అండి మీ కిందనే ఉన్నాం రండి
వస్తున్నా అండి
సరే అండి నైస్
సరే అం
ఇంకేమండి విశేషాలు మీరు ఇంతటితో సెలవు తీసుకున్నేదర
అవునండి సెలవు తీసుకుంటున్నానండి బాయ్